హలో ఆక్క
ఆ బాగున్నావా రా
బాగున్నాక్క నువ్వు బాగున్నాక్క
హలో
హలో
ఆయండి బాగున్నారా ఆ క బాగున్నానండి ఏం చేస్తున్నారు తిన్నారా
హ్మ్ తిన్నాం మీరు
ఆ ఇప్పుడే అయింది
ఓకే ఏమ్ స్పెషల్
ఏముందండి ఏమి లేదు నార్మల్గా కర్రీ
హ్మ్
మీదేం కర్రీ దంత్ ఆ
రైస్
అవునా
అక్కాలో ఫ్రెంా
అర్తం కాలేదండి
మీరాఅకాల
అవునవును అక్క వాళ్ళ ఫ్రెండినే హ్మ్ మీ స్టడీ ఏంటి
బీటెక్
అవునా అయిపోయిందా ఇంకా అవునా
హు
ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఏ ఇయర్ ఇప్పుడు పర్ అవునా
హ్మ్
మాది డిగ్రీ అయిపోయిందండి
ఓకే పీజియా
ఆ డిగ్రీ అయిపోయింది ఆ జాబ్ చేయడానికి వచ్చినాము సరే
ఓకే
నేను ఇప్పుడు కరెంట్లీ అయితే జాబ్ చేస్తున్నా
ఏం జాబ్
నేనా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా చేస్తున్నాండి
ఓకే ఎక్కడా ఇక్కడేనా
ఆ ఇక్కడ అంతే ఇంకా ఆ అవునవును
ఓకే
ఆ
ఉం ఎట్లుంది మరి
నేను నేన వచ్చి జూలై లో వచ్చినా జూలై నుంచి ఇంకా కంటిన్యూషన్ గా చేస్తు నా
ఓకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ అంటే ఏం చేయాలి
ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ అంటే నా ఇంటర్నేషనల్ అంటే మొత్తం వరల్డ్ వైడ్ గా ఆ మీటింగ్ జరుగుతాయి అన్నట్టు సైన్స్ గురించి అందులో ఆ సైన్స్ దాంట్లో మనకు ఏమేంమేం అని చెయాలి అంటే ఏ ఏ ఈవెంట్లకు పెట్టాలి ఎంత మంది ప్రొఫెసర్లు డాక్టర్లు ఎట్లుంటరో నీ అ అటెండ్ చెయ్ అంటే మేము మీటింగ్ అరేంజ్ చేస్తాం అన్నట్టు ఒక ఈవెంట్ ని ఆర్గనైజ్ చేస్తాం
ఓకే
అట్లా ఆ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తారు అన్నట్టు సైన్స్ దాంట్లో
ఓకే
అట్లా నా ఇక నాకొచ్చే వరకి ఫిజియోథెరపీ అనేది నాకిచ్చిలు నా ఈవెంట్ ప్యారిస్ ఈవెంట్ అనమాట ప్యారిస్ లో జరిగే ఈవెంట్ నాకు ఇచ్చరి
ఓకే
దాన్ని నేను ఇప్పుడు ఆర్గనైజ్ చేయడం అన్నట్టు దానికి అటెండ్ కావాల్సిన డాక్టర్లు ప్రొఫెసర్లు అందరినీ ఆ ఒక దగ్గర గ్రూప్ లాగా క్రియేట్ చేసి వాళ్ళని అక్కడికి పంపించేస్తే అదే ఇంగ నా పని పోగ్రామ్ కోఆర్డినేటర్
ఓకే
అంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చెపియాలి ఇంత అమౌంట్ అనేది ఉ అంటే ఇప్పుడు ప్యారిస్ లో డాలర్స్ ఏ ఉంటాయి ఎక్కువగా అయితే మాకు లేలేదు డే డ్యూటీ
ఓకే
మార్నింగ్ టు ఈవనింగ్ వరకి
ఉమ్
సో అట్లా డాలర్ల రూపకంగా మనము రిజిస్ట్రేషన్ చే పియాలి అది ఇండియా వాళ్ళే కానీ ఆ బేసిక్ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుది ఆ కమ్ ఎవరైనా చెయ్యొచ్చు ఇజిగానే ఉంటది అ
మేమ్ రావచ్చు అయితే
రావచ్చు రావచ్చు ఇంత పెద్ద ఇంత పెద్ద నగరంలో ఇంగ మనకు జాబ్స్ అంటే దొరకకున్న ఉంటాయా
దొరకట్లేదు అందుకని ఇంగ అడుగుతున్నా నేను
చూడా చూస్తే బాగుంటే అదృష్టం బాగుంటే ఏదైనా వస్తది కానీ ఎంత తక్కువ అయినా కానీ అడ్జస్ట్ కావాలి ఏదంట్
ఓకే నాకు చేస్తే చాలు
టే ఈ దీంట్లో ఉన్నాము ఇదొక సంవత్సరం చేసినాము రెండు సంవత్సరాలు చేసినాము అంటే మనకు ఒక గుర్తింపు దాని కోసం అది ఎంత ఆ నాకైతే ఫిఫ్టీన్ కేకే నేన్ జాయినయిన అంటే
ఫీఫ్టిన్కైనా పర్లేదు ఏదో పేరెంట్స్ సాటిస్ఫాక్షన్ చేయిస్తున్నాం అని చెప్ప కోవడానికి అంటే ఇప్పుడు అసలు బీటెక్ లో అసలు ఏం వస్తలే మాక తే ఖరాబ్ అయితుంది అయిపోతుంది
ఆ బిటెక్ లో అంటే మ్యాక్సిమం అంతా సాఫ ప్రవేట్ సైడేళ్తారు కదండి
అసలు ఏం దొరకట్లే
ఆహా కోడింగ్ మీద గ్రిప్ ఉందా మరి
లైట్ లైట్ పైన పైన
నాది ట్వంటీ ట్వంటీ ఫైవ్ లనే అయిపోయింది జూన్ లో అయిపోయింది జూన్ లో అయిపోయింది ఆ సేమ్ ఇద్దరం సేమ్
ఓకే
కాకపోతే ఏంటంటే నేను జాబ్ లోకి జాయిన్ అయినా అది ట్రైనింగ్ లో ఉన్నది
ఉ
నాకు కూడ దాని మీద చానా ప్యాషనేటెడ్గా ఉండే గాని నాకు ఎక్కడ డబ్బులు నా పేరెంట్స్ అంతంత డబ్బులు పెట్టలేమని అనేసరికి డ్రాప్ అపయిపోయినా సరేలే పోనిలే నేనే ఏదో జాబ్ చేసుకొని కూడ బెట్టుకొని నేనే చేేస్కుంటలే అని అనుకొని
అంతేలే ఎమ్ ఏము ఉన్న ది నువ్వన్నా చేస్తునవ్
అంటే ఇంగా ఇప్పుడు నేను చేసేది కూడా
కేం లేకపోతే కాల్ చేస్తా మరి చూడు మరి నాక్ అక్క కాల్లెత్త నేను గుర్తు పెట్కో నన్ను
యా యా శోర్ శోర్
ఆ
ఇంకా అండి
ఉ
ఇంకా చెప్పాలి
ఉ చెప్పాలి తిన్నార అయితే
ఆ తిన్నాను మీ సైడ్ వర్షం పడిందా ఇప్పుడు
ఆ ఇందాక పడ్డది ఒక ఫైవ్ ఒక టెన్ మినట్
ఆ
పడిపోయింది మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూనుంచి వెదర్ కూల్గా ఉన్నది
మాకు ఈవినింగ్ ఈవినింగ్ ఇంత ముందే ఇప్పుడు ఏడు ఏడున్నరక ఏడు గంటలకు ఏమో స్టార్ట్ అయి యింది
ఆ అప్పుడే పడ్డది వర్షం కని మార్నింగ్ ఆఫ్టర్నూన్ నుంచి కూల్ ఉన్నది వెదర్
మాకైతే ఇక్కడ మార్నింగ్ నుంచెళ్లి మస్తుగా వేడిగా ఉన్నది
కూల్గా ఉన్నది పడుతది పడుతది అనుకున్నాం ఇప్పుడు పడిపోయింది ఒక పది నిమిషాలు
హ మా ఇటు సైడ్ అయితే చినుకుల్ నార్మల్గానే చినుకులు పడినయి బా ఆ గేమ్ వరదల పడేటట్టు రాలే ఆ వచ్చిపోయినయంతే
ఆసిడ్ వెన్ సై
ఆ ఎవన్నీ ఆసటెండ్స్ ఎండకా కాలం అసలు కాలానికి సంబంధం లేకుండా వస్తున్నాయండి
డేంజర్ రేన్ అది
ఆ ఏ కాలంలో వర్షాకాలంలో ఎండలు పడు ఇ ఎండాకాలంలో ఏమో వర్షాలు పడుతున్నాయి చలికాలంలో కూడా ఇగ వర్షాలు వర్షాలు పడుతున్నాయి ఎండలు కొడు తున్నాయి అర్థం కావట్లే అంతా అంతా మనం చేసుకున్నదే అంటే మనం చేయడం వల్లనే మనం చేస్తు స్తున్న మనకి రివర్స్ అయితది అన్నట్టుగా మనం ఏంటంటే కలెక్షన్ పెంచుకున్నామో అంతకు అంత కు డబ్బులు మనకు వెదర్ అనేది చూపిస్తుంది రిజల్ట్ నాకా నాకు నాది మొబైల్ నెట్వర్క్ ఇష్యూ ఉండే అండి
మ్
అసలు ఫోన్ అసలు మొత్తం కంప్లీట్ గా నాది నెట్వర్క్ ఇష్యూ ఎ అది మొత్తం ఇంకా రిసీవ్ అవుతున్నాయి కానీ నేను చేయడానికి పాసిబుల్ అయితాలేదు అందుకోసం అనే ఇది ఇది ఇప్పుడు ఫస్ట్ మీతోనే అవును హ్ హ్ నా ఫోన్ ప్రాబ్లం ఉండ ఉండదోమ్ వల్ల అట్లా అయితుంది
ఈ కాల్ అయిపోయిన తర్వాత రేపు పక్క ఫోన్ నుంచి మళ్ళీ చెయ్యు రేపు చెయ్యు
నీ అయితనయా
ఆ నా ఇప్పుడే అయిపోయినాయి
అయిపోయినాయా
మ్
అప్పుడే అయిపోయినాయి అక్క అక్కయి నాయి ఒక్కటేసారి అయిపోయింటాయి
అవునా ఏ ఎల్లుండి ఏడ ఉష్ ఎల్లుండి వరకే లాస్ట్ అంటా అని ఆ అందుకోసమనే చూస్తున్నా నేను కూడా దానికోసమే ట్రై చేస్తంటే ఇక ఇది ఈ ఐడియా ఇచ్చింది
మ్ అవును మా ఫ్రెండ్స్ కూడా ఇ ఇద్దరు ఎవరో లాగిన్ అయి చేసుకుంటున్నారు అట్లనే
నాకు తెలియదు ఇవ్వాలనే ఏసిన నేను నాకు ఇదితెలి ఇది ఏదో ముందు తెలిసినా బాగుండేది
మ్ ఇందాక ఒక ఆమె కూడా వాళ్ళ ఫ్రెండ్ ఏదో వర్క్ లో ఉన్నది అనేసి
ఏ ఒక ఆమె ల మ లాగిన్ చేసుకొని ఆమె దాంట్లో లాగిన్ చేసుకొని మాట్లాడుతున్నది
అవునా అవునా
ఉమ్
ఏ నాకు ఇది ఇప్పుడే తెలిసింది ఇంక ఇప్పుడుప్పుడే చేసినా గాని ఏముంది ఎన్ని అయితేయో ఎన్ని పోతయో
అక్కతో మాట్లాడు అక్కతోనే అక్కకు కూడా చేయొచ్చు గా పూర్ కాల్స్ అవుతాయి అక్క తోని అయ్యో మ్ హు పాసిబుల్ కాదు
పాసిబుల్ కాదు అహ్ మళ్ళీ నేను రేపు మార్నింగ్ ఏందంటే మళ్ళీ వెళ్ళిపోతా
వా టైమింగ్ ఏంది
నాదా నైన్ తర్టీ టు సిక్స్ తర్టీ
అర్ధం కాలి
నైన్ థర్టీ టు సిక్స్ థర్టీ
సిక్స్ థర్టీ వరకా
అవును అందుకేగా ఇంత లేటుగా మాట్లాడేది అంటే నాకు వీలయితేలేదు
ఆఫ్న్ టైమ్ లో కఖాళే ఉండదా
ఆఫ్టర్నూన్ ఖాళగానే ఉంటది కాగానీ నా ఫోన్ ఇష్యూ ఉంది కద అందుకోసమని నాకు ఆఫీస్ నుంచి అయినా కూడా ఆ మళ్ళీ అక్కకు ఉండాలి అక్క అక్క దగ్గర రావాలంటే మళ్ళీ ఇటుో థర్టీ మినిట్స్ అటుో థర్టీ మినిట్స్ నా లంచ్ బ్రేక్ వన్ అవర్
ఆ అయిపోద్ానేే నీ ఫోన్ అక్కకిచ్చి అక్క ఫోన్ తీసుకొని
అమ్మ తట్టుకోని తట్టుకో తప్పలేదు అది ఉండలేదు ఫస్ట్ లేదు కష్టం
హ ప్రేమ అవుతుదా అక్క
నాకు ఫ్రెండే
ఓకే
మాది సిక్స్త్ క్లాస్ నుంచెలి
ఓ మై గాడ్ యూ
ఇప్పుడుదాకా
ఆ కాల ఇంట్లోనే ఉంటున్నారా
లేదు మేమి ఇద్దరం ఇక్కడనే ఉంటాము హాస్టల్లో ఆ పక్క పక్కనే
ఊహు
ఆ ఓకే కర్జషయం్యడి
ఓకే
ఓకే
బాయ్
బాయ్ ఆ ఇస్తున్నాయి